హెల్ లైన్
హలో బగున్నారా
మాన్న వడి మీరు పోాన్న
ఆ బాగున్నా ఏం చేస్తున్నారు
బటల అరసున్న
వాట్లా రస్తున్నారా ఈ టైమ్ లో బట్టలు ఆరేస్తున్నార
అవును
ఎందుకు ఈ టైమ్ లో బట్టలుారేస్తున్నారు
ఎందుకంట టైం ఇప్పుడ దొరి క్కింది నాకి అందుకే
ఓ అంటే డే మొత్తం బిజీ అనమాట
మార్నింగ్ కాలేజ్ ఇందాక వేద్దాం అనుకుంటే ఇందాక వేసాను కానీ వేరే వాళ్ళు చేస్తున్నారు
ఓ కాలేజ్ కూడా వెళ్తారా మీరు
అవును కాలేజీకి కూడా వెళ్తాం
ఓ ఓకే తిన్నారా
తల్లప్పుడప్పుడు జరుగుతుంటాయి
ఓ ఓకే ఓకే ఓకే
తిన్నాము మీరు తిన్నారా
ఆ తిన్నాం ఏం పెట్టినారు
మాకు రసము బెండకాయ ఫ్రై
బెండకాయ ఫ్రై అంటే తాలింప లేదంటే డీప్ ఫ్రైయ్యా
ఆ చి కొంచెం గ్రేవీ టైప్ లోనే ఉంటుంది అంటే మరి గ్రేవీలా ఉండదు కొంచెం ఫ్రై లాగే ఉంటుంది
హ బాగుందిందా
బాగునంది
హహ ఇంకా బాగా తింటారు అయితే అసలు
అంతేం లేదు కొంచెం డిప్రెషన్లో ఉన్నాం
డిప్రెషనా డిప్రెషన్
డిప్రెషన్
డిప్రెషన్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు
మేము డిప్రెషన్ ఎందుకు మెయింటైన్ చేస్తుాన్నాం అంటే మా ఇంటికి మేము పోవట్లేదు అందుకు
ఎందుకు పోవట్లేదు
ఎందుకు అంటే అక్కడికి బెంగళూరు రమ్మన్నారు సో అందుకు
ఓహో అంటే మీ ఇంటికి పోరన్నమాట పండకి
అవును కానీ ఇంకెప్పుడు కుదురుతుందో ఏమో మా ఇంటికి ఫోన్కి
కొన్ని రోజులు అక్కడ ఉండి కొన్ని రోజులు ఇక్కడ ఉండండి ఎంతే కదా
వన్ వీకే కదా ఉంది అప్పట్లో మేము ఎప్పుడు పోయి ఎప్పుడు రావాలి
హ అది కూడా కరెక్ట్ అయితే ఇంకా హాలిడేస్ మొత్తం అక్కడే ఉంటారా
అవును అస ఫక్ష న్ లో రిక్రియేట్ చేస్తున్నారు భావన ఓ భావన
ఆ
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో వస్తుంది మా దడేవుడు బాగున్నాని
నా దగ్గరా నా దగ్గర
ఏదో వచ్చిందకే భావన
ఎవరో ఫోన్ లో మాట్లాడుతున్నారు
అ
హ
ఇంకా ఏం తిన్నావు
మాకైతే అన్నము పప్పు క్యారెట్ తాలింపు పెట్టిన
పర్లేదు తిన్నాను గోబీ తిన్నాను సో కడుపు ఫుల్ అయింది తక్కువ తిన్నానన్నమాట గోబి గోబి ఈవ్నింగ గోబి థినింధి కొనుక్కకోని ఎలా
ఫ్రీ అనుకున్నాను
ఫ్రీ అంటే మీరే మాకుండదు కదా మీరే తినేస్తారు ఫస్ట్
అది మాత్రం నిజమే
ఉమ్ నిజమేసలు
ఏంటో నాక్ నాకు ఇన్ని కష్టాలు, బట్టలారేసి
టాస్క్ మీకి
ఆహ్
టాస్క్ ఒచ్చిందా మీకి
వచ్చింది ఏదో ఒచ్చింది తరువాత ఏదో అయ్య అని వచ్చింది రిఫ్రెష్ చేస్తే ఇంగ నీ కాల్ వచ్చింది అప్పుడే
ఆ కాల్ టు ఫ్రెండ్ కొట్టేసి నంబర్ కొట్టేస్తే చెయ్యొచ్చు. ఉమ్
దానికేమైనా లిమిట్ ఉంటుందా?
పర్ పర్సన్కి ఫోర్, ఫోర్ కాల్స్ నువ్వు ఎన్ని కాల్స్ చేసినా ఫోర్ కాల్సే లిమిట్
ఐ మీన్ ఇంత టైం లిమిట్ లోపు తీసుకో ఇగ చేయాలి అని
అది తెలీదు, అది తెలీదు, అది తెలీదు.
ఓకే
ఉమ్ అద్ తెలిదు కాబట్టే ఇలా కాల్ చేస్తున్నాం అన్నమాట.
ఓకే
ఉమ్
ఇంగ ఎన్ని ఉన్నయి?
ఇంకా ఇది కాక తొమ్మిదున్నయి
అహొ
ఉమ్ మీకు ఒక మూడు, మీ మీ మీ ఫ్రెండ్ కొక మూడు చే చెయాలన్నమాట నాలగు మీ ఫ్రెండ్కి ఒక నాలుగు చెయాలన్నమాట. ఉమ్ ఉమ్
నాలుగా?
అంటే పర్సన్ కి నాలుగు క్కదా
మ ఓకే మా పీజీ అమ్మాయా?
ఆ మీ పీ జీ అమ్మాయికి, మీ పీ జీ అమ్మాయి ఏం మాట్ ట్లాడుతుందో ఏమో అసలు
ఏమేం మాట్లాడుతద్ ఆ చెప్పు ఆహా హా
ఓ అవునా
ఓకే అయ్యయ్యో నేను రికార్డ్ రాద్దామనుకున్నా కనీ లేదె
ఉమ్ ఏం రికార్డు?
దటా లేష్ ను రాష్నవ్ గదా డేటా విజువలైజేషన్
నీకా సబ్జెక్ట్ ఉందా
ఉంది మీకు లేదా
మాకు లేద్
లేదా, ఓకే.
మాకు డేటా విజువలైజేషన్ ఉంది
ఓహో
ఊ
నైస్ నైస్ ఏం జరుగుతుంది డె ప్లానింగ్ లో
ఉ డీప్ లెర్డింగ్ లో మాకు ఈ యూనిట్స్ నేమ్ కూడా తెలియదు అనమాట ఉంది వాళ్ళకే తెలీదు
యాక్చువల్ గా అన్ని కాలేజెస్ లోనే అలాగే ఉంటును
ఉమ్ అవును వాళ్ళక్ ఎంతెన్ కానీ హెచ్చులు మాత్రం బా చేేస్తరు అంతా ఇంకా చేయరన్నమాట
మీ సార్ కి కొంచెం ఎక్కువ అని విన్నాము ఇక్కడ
ఉ
మీ సార్ కి కొంచెం ఎక్కువే ఆని విన్నాం
మా సార్ కి
కొంచెం పొగరు ఎక్కువే అని విన్నం
ఆ చానా అసలు మాక్సిమం టీచర్స్ కా మాక్సిమం టీచర్స్ కూడా అట్లా ఉంటారు అనమా మాట ఊ అందుకు ఏం రాదు కానీ రికార్డ్ కరెక్షన్ కి దగ్గర కొస్తే చాలా టెక్కు చూపిస్తార అనమాట పది రోజులు పెట్టిన కరెక్షన్ జేయరు మళ్ళీ రండి మళ్ళీ రండి అంటారు
అందుకే టీచర్స్ అయ్యారు
ఊమ్ అవున్ అస్సలు ఇంకేంటి రేపు ఆలేజ్ ఉందా మీకు రేప్ కాలేజ్ ఉందా మీకు హలో
మీకి
రేప్ కాలేజ్ ఉందా
ఉంది మీకి
రేపూ కాలేజ్ ఉంది ఆ వినిపిస్తా ఉంది ఓ ఎళ్తారా మరి ఎళ్ళరా
ఎళ్తాను ఇల్
ఊమ్ నేను కూడా పోతాను అటెండెన్స్ బాధితులము
ఒకె అందరికీ అంతే ఆల్మోస్ట్
తప్పదు ఊమ్ మీకెంతుందండి అ టన్నన్స్
నాకు సె వెంటీ సెవెన్ పాయింట్ త్రీ
ఓ కరెక్ట్ గ మెయింటైన్ చేస్ స్తునారనమాట బార్డర్ లో
ఏదో మీరంటే టాపర్స్ మీదెంతో ఉంటుంది కు హండ్రెడ్ ఉంటుందా
నాదీ మినిమం వన్నాట్ ఎయిట్ ఉంటది మినిమం
ఓ మ్యాగ్జిమమ్
మాక్సిమం పోలిస్తె థౌజండ్ దాదాపు థౌజండ్ ఉంటుంది
ఓ మై చాలాైక్ చాలా తక్కువ ఉంది చెప్పాల ఏంటి
నాక్ అటెన్డెన్స్ లో ప్రతి ఇయర్ నాక్ గోల్ మెడల్ మళ్ళ అలా వస్తూ ఉంటుంది. నేనే రిజెక్ట్ చేశ చాలా సార్లు
అవునా? హ్ ఒకసారి మాక్ తీసుకొని ఇవ్వాల్సింది.
అది పాపంలే ప్రతి ఒక్కరు తీసుకొని ఇది అని చెప్పేసి, ఒదిలేస్తారన్నమాట అలాగ.
మాకే కొంచెం అట్లా మీ కాలేజ్ నుంచి మీరు ఒదిలిస్తే మా కాలేజ్ నుంచి మాక్ వస్తది
ఉ నేనైతే ఒదిలేస్తాను ప్రతీ ఇయర్ వా జూ చ్చి మా ఫ్రెండ్స్ కి అలా ఓదిలేస్తానన్న మాట అందంగున్నవని నాక్ చాలా జా జాలి గుండె చాల ఎక్కువ. సరే మరి టై టైం అయితాంది నిద్ర ఒస్తాంది నాకీ-
ఒకే గుడ్.
ఆవ్ ఆ సరే బాయ్.
బాయ్.
ఆ
హ